హలో అ ఆక్క వినిపిస్తాంది నా వాయిసు మీక్ వినిపిస్తందా
ఆ వినిపిస్తాంది అక్క బాగున్నారా
బాగున్నారా ఆ బాగున్నామక్క మీర్ బాగున్నారా
ఉమ్ బాగున్నమ్మక్క
ఆ ఏం జెస్తున్నారు
మేమ
ఆ
మా అబ్బాయి కాలేజీ పోయి వచ్చినాడు వేరే కాటికి పోవాలం అ ఇక్కడ సార్ ఉన్నారని హెచ్ఎం సార్ తో పోయినాడు
ఆ
సార్ లేకుండే అట
అవునులేండి అదే ఇప్పుడు కొత్త కాలేజీకి జాయిన్ అయి
జాయిన్ అయితున్నాడక్క కొత్త కాలేజీ టెన్త్ అయిపోయింది
ఓకే
ఉమ్ టెన్త్ పాస్ అయినాడు ఉమ్ చదువు తున్నాడబ్బా ప్రస్తతానికి ఇంకెట్లా ఫ్యూచర్లో ఎట్లుందో
చదువుకుంటారు లేండి
ప్రస్తతానికి పర్లేదక్క చదువుతున్నాడు
ఆ ఇంకా అక్క మరేం టీ తాగినారా
ఉమ్ లేదక్క ఇంకా తాగలేదు ఉ లేదక్క ఉన్ ఎక్కువ అలవాట్ లేదు
ఉహు టీ చేసుకుంటారా టీ కాఫీ అంటే ఏం చేసుకుంటారు
పొద్దున్నయితే టీనే ఎక్కువ తాగుతాం అక్క పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లో
తరు
టినాక్క
హ్మ్
ఉహు పాలు పాలేసి పాలలో మాకు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కొన్ని నీళ్లుగానేస్తా
అ
పాలేసి నీళ్ళు ఎసి ఎసి ఆ ఉడకబెడతా ఉడకబెడతా ఉంటారు అది ఉడికేతప్పుడు ఆ కొంచెం ఎంత కావాలో అంత షుగర్ వేస్తా చెక్ ర త్రీ రోజెస్ అని తెలిసుంటాది తెరి త్రీ రోజెస్ టీ పొడి
అవునవును
మ్ అది రెండు స్పూన్లు ఎస్తా నీట్గ బాగా ఉడకపెట్టి కొంచెం అల్లం ఉంటే అల్లం దంచుకొని అల్లం వేస్తా ఏలక్కి ఏలకి తెలుసాక్క
ఆ ఏలక్క
ఆ యాలక్ అది దంచుకొని వేస్తా నీ బాగా ఉడకబెడతా సన్నమంటతో ఉడకబెట్టి ఉమ్ బావుంటుంది చన్నమ
నేను అల్లం వెయ్యాను గాని ఏలక్ ఎస్తా టీ పొడి బయట దొరుకుతది కదా షాప్స్లో టీ షాప్స్లో ఉంటది
అవును
అక్కడ తెచ్చుకుంటా నేను
అల్లం వేస్తే హెల్త్కు మంచిదక్క చాలా మంచిది అల్లం వేస్తే పడిచేమే ఉన్నా చాలా మంచిది అది అల్లం వేసుకుంటే
అవును మంచిది కానీ అల్లం ఎయ్యనులే తక్కువ ఎప్పుడో జలుబు చేసినున్నప్పుడు మాత్రమే అల్లం వేస్తా
హ్మ్
లేదు అంటే ఓన్లీ యాలక్కేస్తా ఇంకొకటి ఏమంటే నేను ఆవు పాలు తెచ్చుకుంటా
ఉమ్ ఆవు పాలు అక్కడ దొరుకుతాయ అక్క
ఆ దొరుకుతాయి ఆవు పాలు తెచ్చుకొని కాగబెట్టుకుంటా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా అంటే రోజు వెళ్ళలేము మేము తెచ్చుకున్న పెట్టుకుంటా కాగబెట్టి పెట్టుకుంటాను మళ్ళీ మామూలుగా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసుకొని వేడి జేసి కని కొద్దిగా బెల్లం వేసుకొని స కాఫీ పొడి ఉంటది నెక్స్ట్ కాఫీ పొడ్లో అదొక బ్రాండు అది తీసుకొచ్చుకుంటానా కొద్దిగా పాలు కాగిన తర్వాత బెల్లం వేసి కరిగిన్ తర్వాత ఆ కాఫీ పొడి కలుపుకొని కాఫీ తాగుతాం ఎక్కువ టీనే కాదు కాఫీ కూడా కాఫీనే ఎక్కువ టీ ఆ మ్ ఎప్పుడు అదే అన్నా బోర్ కొడతది కదా
అవును
అట్లా చేస్తా అదొకసారి ఇదొకసారి
ఇంట్లోనే మీరు వెన్న చేస్తార అక్క
వెన్న చేయనక్క
వెన్న చేయర
నుహా చెయను ఆది
ఉ
పాలు చిక్క ఆవు పాలు పల్చగా ఉంటాయి కదా ఎనుగొడ్డు పాలుయి అయితే చిక్కగా ఉంటాయి ఆవు పాలు పల్సగా ఉంటాయి దాంతో ఇంకా ఏమి మీగడ ఉంటది అక్క మనం కాఫీలక వేసుకుంటే టేస్ట్ అని ఉంటది కాఫీ లేక అయితే మీడ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రోజు వేసుకుంటా మ్ లేదంటే ఇంకా టేస్ట్ ఉండదు ఉత్తపాలు అయితే బాగుండదు
మ్ బాగుండదు ఆవును
అండా పెరుగు పేరేసేవాళ్ళయితే నెయ్యే చేసుకునేకు అవకాశం ఉండదు నేను పేరేనక్క తక్కువ ఎప్పుడు ఈరోజు ఒకవేళ రేపు హాలిడే ఉంటే తింటాం అంటే ఈన పేరేస్తా మా హస్బెండ్ వాళ్ళకి వాళ్ళకంతా వీలుంటే తింటారులే ఇంటి దగ్గర ఉంటాయి అంటే పేరేస్త తను లేదంటే లేదు తక్కువ
నేను చెప్తాను చూడక్క మీగడ వెన్నె తీసే ప్రాసెస్
ఆ చెప్పండి అవునా మీరు పాలు తెచ్చుకుంటారా
డైరీ పాలు తేస్తారు మందంగానే ఉంటాయి బాగుంటాయి చిక్కగా ఉంటాయి పాలు
ఆ ఆవు పాలా
డైరీ డైరీ
డైరీనే ఆవుపార ఏనిగోడు
ఏనుగోడు పాలే
ఓకే మేము ఏనుగోడ పాలు తేజ్కోం
డైరీలో ఎనగడు పాలే అమ్ముతుంటారు కదా అవి రోజు ముప్పై రూపా ముప్పైరూపాలు పాలు చేస్తాడు మా ఆయన ముప్పై రూపాయలు పాలు చేస్తే నీ సన్న మంటతో కాయబెట్టుకుంట గ్యాస్ మీద
మ్
ఉ హు ఉ కొంచెం పొంగ వచ్చేంత వరకు పెట్టుకుంటా పొంగ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తా ఆఫ్ చేస్తా తర్వాత సల్ల బెట్టి సల్లగా చేసి చల్లగా ఇంకా అది మంట పెట్టుకోకూడదు కింద పెట్టేసేయళ కింద పెట్ పెట్టిన తర్వాత మరి ఉ మేము ఎక్కువ మేము పొయ్యిమీద చేస్తాం అక్క వంట
అవునా
మ్ ఆ అగ్గి ఉంటుంది కదా ప్య పొయి చేస్తామే అగ్గి ఉంటది కదా ఆ అగ్గి మీద పెడతాం పాలు
ఆ
వన్ టైమ్ పట్టం కట్టలు పెట్టి మాది చేసేది ఏం లేదు అగ్గి మీద అగ్గి మీదే పాలు చిన్న గిడ్లే పెడతాము చిన్న ఓ మ్ బండిలో పాలు పెడుతు తాను అది అట్లే అట్లే ఆది కాగు కుంటూ కాక్కుంటూ బాగా మీగడ కట్తుంది బాగా రెడ్గా వచ్చేస్తుంది అట్లే పసుపు కలరూ గా వస్తుంది మీగడ, మందంగా వస్తుంది. ఆ మీగడ తీసుకొని ఆ చిన్న మీగడ మాత్రమే, తీసుకొని ఒక వేరే బౌల్ లో వేసుకుంటా. వేసుకొని గోరవెచ్చనిగా గోరవెచ్చని ఉన్నప్పుడు తోడు వేసుకుంటా
ఆ
పోడేసుకోని ఇంగా ప్లేట్ పెట్టేసి మళ్ళా పొద్దున్న తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం మీద మీ మీగడ అయింది పెరుగయితుంది కదా మళ్ళా
ఉ
అట్లా రోజూ రోజు రోజు మీగడ ఒకటే తీసేది పాలు తియను పెరుగు తియను పీ పెరుగుత ఉత్త మీగడ మీగడతోనే నేను నెయ్యి తీస్తా
అవునా
అట్లా రోజు తీసి తీసి అట్లా చేయడమా మీగడ అయిన తర్వాత అది పెరుగైన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టడం అట్లా పెట్టేసిన తర్వాత ఒక రోజు వారానికి ఒకస ఒకరోజు మధ్యాహ్నం పూట పని అంతా అయిపోయిన తర్వా ఖాళీగా ఉన్నప్పుడు అది ఉ మిక్సీకి అంతా తీసుకొని మిక్సీ పెద్ద మిక్సీ గిన్నెలో వేసి కొన్ని ఐసు ముక్కలు రెండు ముక్కలు వేసి మిక్సీకి ఆడించుకుంటే నీటుగా ఆ కొన్ని వాటర్ వేసు కన్ మిక్స్ గా ఆడిసుకుంటే వెన్న ఇంత లావు ఇంతింత లావు ఇంతింత బాగా వస్తుంది వెన్నంత పైకి వస్తుంది మజ్జిగంతా కిందికి పోతుంది
అవునులేండి
బాగా వస్తుంది అట్లా అట్లా బాగా క డిగి నెయ్యి వెన్న తీసి పెట్ పక్కన పెట్టుకొని ఒక రెండు సార్లు మూడు సార్లు నీ టుగ కడిగి అప్పుడు వెన్నె కాయించు వెన్న కాయిచుకొని నీటుగా వెన్న కాయిచుకొని దాంట్లో వెన్న కాగిన తర్వాత ఆ తమలపాకు ఏస్తాం మెల్ బాగుంటది ఇల్లంతా వే స్మెల్ బాగుంటది తమలపాకు ఏస్తే
ఆ
ఉ కొంచెం బెల్లం
ఉ
కొంచెం బెల్లం ముక్క వేసి తమలపాకు వేసి చేస్తాం
ఆ బాగుంటుంది అయితే ఎంత అవుతది కొద్దిగన్నా అవుతదా
అయితుంది అక్క వారానికి ఒకసారి వా చేస్తాను గదా చిన్న అవు చిన్న గిండి నిండ వస్తుంది నెయ్యి
ఆ
మేము ఎట్ల ఎట్ల ఫస్ట్ మీగడ చేయండి అక్క అట్ల ట్రై చేసి చూడండి బాగుంటది
ఆ చేస్తానక్క ఎప్పుడన్నా ట్రై చేస్తా
ఉహు
మ్ ఇంకా మీరు ఎక్కడన్న బయటకి వెళ్తాంటారా ఈవినింగ్స్ పూట అట్లా
బై సాయంకాలం పాట్ పూట అక్క
ఆ వాకింగ్ అట్లా అలా నడుచుకుంటూ వెళ్తారా
ఉ పోతాం అక్క సాయంకాలము
ఆ ఎవరెవరు పోతారు మీ ఇంటి పక్కన వాళ్ళు మీరే వేళ్తారా లేక్
మా ఇంటి పక్క లేదు మా హస్బెండ్ అంతా టైం లేదు అంత ఓపిక అసలు లేదు ఇంటి పక్కల వాళ్ళు తిన్న తర్వాత రాత్రి పూట తిన్న తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళు మేము అట్లా సరదాగా అ వాకింగ్ చేసుకుంటూ పో వాకింగ్ చేస్తాం పది గంటల వరకు చేస్తాం
అవున్లండి హమ్
మీరు వాకింగ్ చేస్తార అక్క
సాయంత్రం పుట్ల నైట్ టెన్ టెన్ థర్టీ లేవన్ వరకు అట్లా బయట కూర్చుంటాం అంటే మాట్లాడుకుంటా తిరుక్కుంటా
ఉ
ఇంటి పక్కన వాళ్ళతోనే ఎక్కువ మా హస్బెండ్ ఉంటే తను వస్తాడు తనది ఒక్కొక్కసారి లేట్ అయిపోతాంది డ్యూటీ నుంచి వచ్చేదలకి
ఉమ్
హూ అందుకు పక్కన వాళ్ళతోనే బాగుంటాయి ఎక్కువసేపు మాట్లాడుకుంటా అట్లా ఉంటాం ఉమ్ వాళ్ళు ఏమన్నా చేస్తే పెట్టించేది లేదా మేము ఏమన్నా పెట్టి తినేది
ఉ ఓకే
హమ్ అట్లా బాగుంటాది ఇంటి పక్కన
బాగున్నారా ఇంటి పక్కన వాళ్లో అట్లా ఏమి రగడగ పెట్టుకునేది ఊ కొట్లాడిది అట్లా వాళ్ళు ఉంటారు కదా అట్ల ఏమైన్నా ఉన్నారా
లేదు అట్లా ఎవరితోనూ కొట్లాడాను నేను నేన్ మాట్లాడిత అ మాట్లా టె మాట్లాడాలనినుకుంట నే మాట్లాడే వాళ్ళ అలా ఎవరు కొట్లాడేళ్ళు లేరు అంటే మా గేరులో నేను ఇద్దరు ఇద్దరు రెండిళ్లతోనే బాగా మాట్లాడతా ఇంటి ఎదురు గుండేవాళ్ళు ఇంటి పక్క పక్క ఉండే వాళ్ళు ఇంక ఎవరు అంత టచ్ లేరు నాకి అంటే అత్తగారు ఇల్లు కదా
అవును ఆ
అదే పుట్టినిల్లు అంటే మనం చిన్నప్పటి నుంచి చూసింటామా
ఆ వాళ్ళ మనకు తెలిసి ఉంటాది మన గురించి వాళ్ళకు తెలిసి ఉంటాది వాళ్ళ గురించి
ఉమ్ ఆ అదే కానీ అత్తగారింట్లో అ ఇట్లు ఉండదు కదా అత్త ఇల్లులో అత్తారెంట్లో ఉంటా నేను
ఉమ్
ఉ అంతగా ఏం ఎవరితోనో పట్టించుకోను ఏదో ఇంకా ఇంటి పక్కన వాళ్లతోనో వాళ్ళతో ఏమంటే ఏమి లేదో నేనే ఏమన్నా చేస్తే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళు ఏమైన్నా చేస్తే నాకి ఇచ్చేది అట్లా ఉంటాది ఆ బా చేస్తాం మాట్లాడతా ఉంటాం హమ్ ఇప్పుడు కాలంలో మాట్లాడుతా ఉంటేనే
ఆ మాట్లాడ్త మాట్లాడాలక్క మూలలు అనేది మనం మ నలుగురితో మాట్లాడితే మనకు అంత ఇంతో తెలివి మా జ్ఞానోదయం ఎట్లా తెలుస్తది ఎట్లా ఉండాలి ఎట్లా ఉన్నారు జనాలు ఎట్ల మనం బతకాలి వాళ్ళ ద్వారానే మనకు తెలిసేది మేం ఇంట్లోనే ఉంటే మేము ఏమి నేర్చుకోలేము
అవును అవును
ఉమ్
హ
సరే అక్క
వ్మ్ సరే అక్క అయితే
వ్మ్ ఓకే అక్క
ఆ